హలో నమస్కారం అండి
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నరా అండి
ఆ బాగున్నా మండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నా మండి
ఏం లేదండి షాపింగు ఎలా చేయాలా దేంట్లో చేయాలా అని ఆలోచిస్తా ఉన్నము
అవునా ఎక్కువ ఆన్లైన్ చేస్తారా ఆఫ్ లైన్ చేస్ స్తరా అండి
మాక్సిమం ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తామండి, అప్పుడప్పుడు ఏదైనా ఆఫర్ లో అట్లున్నప్పుడు ఆన్లైన్ లో చేస్ స్తుంటామండి మీరండి
చేస్తామండి అంటే ఆఫ్లైన్ లో దొరకపోతే ఆన్లైన్ లో బుక్ చేస్తాము
ఆహా ఆన్లైన్ అంటే ఏ దేంట్లో జాస్ స్తరండి
ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో అజియో అన్ని యాప్ లో చూస్తామం ఏ దాంట్లో బాగుంటే ఆ దాంట్లో
ఆహా దేంట్లో బాగుంటాయండి నార్మల్గా
నార్మల్గా అయితే అన్ని దాంట్లోనూ బాగనే వస్తాయండి. ఏమంటే మీషోలో తక్కువ రేట్టుకుంటాయి కొంచము.
ఆ
అజియో లో అవైతే ఎక్కువ రేట్లో ఉంటాయి.
ఆహా
మీషో లో రేటింగ్ బట్టి కొంటే బాగుంటుందంటే
ఆ రేటింగ్ బట్టా అవునా అంటే రేటింగ్ కొన్ని కొన్ని దాంట్లో అం టే తక్కువ మంది ఇచ్చినా కూడా ఎక్కువ రేటింగ్ వస్తది కదండి అట్లాంటి వాటిలో ఏం చేస్తారు
అంటే మనం ఒరిజినల్ క్లాస్ అనేది అది ఫోటోలు పెట్టిట్టారు కదండి
అవును అవునులేండి
అవి చూసేసి మనం కొంటామండి రేటింగ్ బట్ టీ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవు ఫోర్ రేటింగ్ అలా ఉంటే సరే బాగుంటుందని కొన్ని ఒకవేళ మనకు నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా
ఆ అవును అవునులేండి టెన్ ఎన్ని రోజులు ఉంటుందండి టెన్ డేస్ అది మా
ఎయిట్ డేస్ ఉంటుందండి ఆ ఎయిట్ డేస్ లో రిటర్న్ ఉంటుంది మరి ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టేసి
అవునవునులేండి చాలా మంచి ఆప్షనే ఆ
అంటరండి
అవునండి ఆఫ్లైన్ అయితే మనం అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మనకు సరిపోతాయా లేదా క్లాత్స్ ఎలా ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చండి ఒకవేళ బాగాలేదంటే మళ్ళా
ఎక్కువండి ఎక్కడ కొంటారు షాపుల్లో అంటే నార్మల్గా
షాపులు అంటే ఇంకా పోతూ ఉంటామండి మా ఊరికి దగ్గర్లో ఉందండి పెద్ద టౌన్ ఉంది అక్కడికి వెళ్తూ ఉంటామండి నార్మల్గా ఎప్పుడన్న కొనాలను కొంటే అక్కడికి వెళ్ళిపోతాము ఒకేసారి అన్ని తెచ్చే కుంటామండి అ క్కడ అన్ని డాబ్లు చాలా అంతే కదండి ఒక షాపు కాకపోతే ఇంకోక షాపు లో హమ్ అలా అన్ని దగ్గర దగ్గ ఇక్కడే ఉంటాయండి నిర్మల్గ షాపులన్నీ వెళ్ళిపోతాం ఆ మనకిష్ట ఇష్టమైంది కొనుకుంటాం చేస్త
ఎట్లా క్లాత్స్ కొంతరండి ఎక్కువ
ఎక్కువ కాటన్ అండి కాటను లేకుంటే ఫార్మల్స్
ఆహా
హమ్ మీరే క్లాత్స్ కొంటరండి
మేము అంతే అండి కాటన్ క్లాత్స్ఏ ఎక్కువ కొంటాము అవైతే మెత్తగా బాగుం టయ్ కాబట్టి
అదే అదండి కంఫర్ట్ గా ఉంటాయండి ఉ కానీ ఆన్లైన్లో దొరుకుతాయి కానీ కొన్ని కొన్ని సార్లు అంత బాగుండవన్డి వచ్చాకంటే నార్మల్ గా ఫోటో లో చూపించినట్లు ఒకటి ఉంటాయి
అవును
నార్మల్ వచ్చాక వేరే విధంగ ఉంటాయండి
కాై అ జియో లో అజియో లో పెట్టుకోండి బాగుంటాయి ట్రెండ్స్ షాప్ మాదిరి ఉంటాయండి అవి ట్రెండ్స్ షాపే అజియోలో
అజియో లో రేట్లు ఎక్కువని విన్న అండి
అవును ఆవును రేట్ ఎక్కువ ఉంటుందంటే
ఆ అంటే బట్టలు క్వాలిటీ గానే ఉంటాయా అండి
ఆ క్వాలిటీ బాగుటాయి ఆటె
అంటే మనం పెట్టిన డబ్బులు వర్త్ ఐన అది
అంటే రేట్ కొంచెం బయట అయితే మనం షాపు లో బార్గెనింగ్ చేస్తాం
అవునవునండి ఆ అదే అదే అండి అదే ఒక డిసడ్వాంటేజ్ మనం బర్గయిన్ చేయడానికి దానికి ఉండదు ఏం వలి ఇంకా ప్రైజ్ ఒకసారి ఫిక్స్ చేసింటారు కాబట్టి అవునవును కానీ ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు అనుకుంటా కదండి మ్మ్ మ్మ్ అది ఎప్పుడు ఫెస్టివల్లు అలా ఉన్నప్పుడు మ్యా ఆఫర్లు ఇస్తార అనుకుంటా కదండి మ్మ్ దీంట్లో అజియోలో ఒకటేనా వేరే దాంట్లో ఏదైనా బాగుంటాయంండి
కార్టు మింత్రా
అవునా ఆ అవునులేండి మ్మ్ అంటే అజియో అజియోలో అన్నిటికంటే బాగుంటాయ అండి
అంటే డ్రస్సులు అవి బాగు తాయి అమెజాన్ లో ఇవి నార్మల్ ఫోన్ అవి అన్నీ కొంటా ఉంటారు ఫ్లిప్కార్ట్ అవన్నీ
అవును అవును లెండి ఆజియోలో ఏమేమి కొన్నారండి మీరు
మేము డ్రెస్లు టీషర్ట్లు జీన్స్లు ఇలాంటివి కొంటాం అండి
ఆహా బాగున్నాయంండి అన్ని
అన్ని బానే వస్తాయండి క్లాత్స్ అవును మీరేం ఆన్లైన్ లో పెట్టుకు చెకోలేదాండి ఇంతవరకు
పెట్టుకున్నామండి అప్పుడు కిప్కార్ట్ లో పెట్టుకున్నాము. మింత్రా లో ఒక షర్ట్ పెట్టుకున్నాము బానే ఉన్నాయండి అప్పుడు కానీ ఏమంటే కొన్ని కొన్ని టీషర్ట్లు కొన్నప్పుడు అవి కలర్ షేడ్ అయిపోతున్నాయండి ఎక్కువ. అందుకు ఇంకా టీషర్ట్లు మాత్రం నేను బయట కొంటా అండి ఎక్కువా మ్మ్ ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొన్నప్పుడు అవి ఒక సంవత్సరం అన్నా రావాలండి
మ్మ్
ఒక రెండు, మూడు సార్లు వేసుకొని ఇగ అన్నీ కలర్ షేడ్ అయిపోతున్నాయి వేస్ ట్ అయిపోతుంది కదండి కొనేసి మళ్ళీ తర్వాత రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు అప్పటికి
అవును మీరు ముందే అప్పుడు చూసుకోవాలి పోతుందో లేదా అనేది
ఆ ఒకటి, రెండు సార్లు వేసుకున్నప్పుడుకి వాష్ చేసినప్పుడు ఏం కలర్స్ ఏం పోవండి అప్పుటికి బానే ఉంటాయి తర్వాత మళ్ళీ ఒక ఫోర్, ఫైవ్ టైమ్స్ వేసినాం అంటే ఇంకా వెళ్ళిపోతాయండి కలర్స్ అప్పుడు అంతా అది వేస్ట్ అయిపోది టీషర్ట్ అందుకని టీషర్లు మాక్సిమం బయట తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తామండి బయట అయితే మనం చూస్ తం కాబట్టి మనకు తెలుస్తది కలర్ పోతుందా? లేద నేను ఎక్కువ బ్లాకు స్కై బ్లూ ఇంకా అలాంటివి టీషర్ట్లు అంటే నాకు ఇష్టమండి
షర్ట్టులు అవన్నీ
షర్ట్లు కూడా కొంటా ఉంటాం అండి షర్ట్లు మాక్సిమం ఇంకా ఆఫ్లైన్ అండి ఎందుకంటే మనకు సైజు సరి పోతాయ లేదో తెలియదు కాబట్టి ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళినప్పుడు అయితే మనం ట్రైలర్ వే స్కొని చూస్తాం కాబట్టి
అవునా
మ్మ్ ఇంక సరిపోతాయా లేదా అన్ని కరెక్ట్ సైజు ఫిట్ అంతా చూసుకుంటాము అందుకనేసి ఇంకా మాక్సిమం ఆఫ్లైనే ప్రిఫర్ చేస్తామండి ఆన్లైన్లో పెడితే మనకు సైజు తెలియదుకదండీ మనం దాంట్లో ఒక్కో సైజు ఒక్కొటి చూపిస్తుందండి సైజు లో ఉహు అందుకనేసి ఆఫ్లైన్ కొంటుంటాం ప్యాంట్లు అంటే నార్మల్ ఇ ఇప్పుడంతా ఫ్యాషన్ కదండి కుట్టించుకోవడం
అవును మీరు కుట్టిస్తారండి ఫ్యాంట్ల అన్నీ
అంటే నాకు సైజు సరిపోకుంటే ఇంకా కుట్టిచ్చేసి వేసుకుంటామండి సైజు కొద్ది లూజ్ అయినా లేకుంటే ఎక్కువ లెంత్ ఎక్కువ ఉన్నా ఆ అన్ని వేస్తామండి మ్యా మాక్సిమమ్ అంతా చిన్నప్పుడు అంటే ఇంకా జీన్స్ ఎక్కువ వాడే వాళ్ళము జీన్స్ ప్యాంట్లు అవి ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ అయినాం కాబట్టి కొద్ది ప్రోవే నల్ గా ఉండాలికాబట్టి ఫార్మల్స్ కొద్ది వాడుతున్నామ అండి ఎప్పుడో జీన్స్ ప్యాంట్లు అ అ అన్ని అప్పుడప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అయితే న నార్మల్గా వేసుకుంటామ అండి
అవునండి ఏకు ఎక్కువ ఏది ఏ వేసు కొనేకి ఇష్టపడతారండి
ఫార్మల్సే ఎక్కువగా వేసుకునడానికి ఇష్టపడతామండి ఫార్మల్స్ అయితే ప్రొఫెషనల్ గా ఉంటుంది కాబట్టి అదే అదే హు చూడ్డానికి కూడా బాగుంటాయి వేసుకుంటే కూడా బాగుంటాయిని అందుకనేసి ఫార్మల్సే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తా అండి
ఉహు
ఉహు మీకు ఎ ట్లాంటి ఈ ఏంటి ఇష్టము అండి
మేము డ్రస్సులు లేదా జీన్స్ లో నార్మల్గా అయితే కా డైలీ ఆ జీన్స్ టీ షర్ట్ లు వేసుకుంటేనే కంఫర్ట్ గా ఉంటుందండి ఇంకా గుళ్ళకి అలా వెళ్ళిన ఇంకా డ్రెస్లులు
అవునవును ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఖచ్చితంగా ఎయ్యాల్సిందే
ఆ ఒక్కో ప్లేస్ కి ఒక్కోలాగ అండి ఒకే ఒకటే డ్రెస్సు ఉండలు
ఒక్కో ప్లేస్ కి ఒక్కేటి వెళ్ళినప్పుడే బాగుంటది లేండి
అవును అవును ఏ ప్లేస్కి తగ్గట్టు డ్రెస్సు చేంజ్ చేస్త అవా డ్ న్ని అంతే
ఆ మావుల్గ అండి ఎట్లా మళ్ళీ అంటే ఆన్లైన్ లో కొంటే మంచిదేనంటా రాండి ఇప్పుడు మీ అనుభవం బట్టి
అంటే ఓ యాభై పర్సెంట్ మంచిదే అండి కొనొచ్చు
అంటే దేని ప్రక దేని ప్ర దేని ప్రకారంగా మంచి ఉంటారండి అంటే డబ్బులు ప్రకారం గాన లేకుంటే క్లాస్ బట్టలు క్యాల్టి ప్రకారంగా న
మీషో లో డబ్బులు కొంచెము ఇప్పుడు మామూలు బయట దొరికేలాగ ఉండయి అమ్మాయిలకి పెట్టతే ఉంటాయి కానీ అబ్బాయిలు అయితే మీరు బయట కొంటే మేలండి
అవును అవును గాని
ఆ అమ్మాయిలకైతే అన్ని తక్కువ రేట్ లో ఉంటాయి కాబట్టి ఆన్లైనే కొంచెం ఎక్కువ
ఆహా అవును అవునులే అండి
అంటే గదాన్
మ్యాక్సిమం అవునులేండి అమ్మాయిలకే ఎక్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా కదండి స్టాక్ కూడా
అవును అవునండి అవును అందుకని ఇంకా చూస్తాను బయట ఇంక వెళ్ళి ఎదికేది ఎక్కడా అని ఇం ఆన్లైన్ లో చూసుకుంటాం
అంతేలేండి రూమ్ లో కూర్చొని ఇంకా రూమ్ దగ్గరకి వస్తాయంటే మ్యాక్సిమం దాన్ని ప్రిపేర్ చేస్తారంట
ఆ
ఇప్పుడు అంతా అది కాక క ఇప్పుడు ఒక రోజులాగ వస్ అంతేకదండి ఆన్లైన్ షాపింగ్ అంటేనే
అది ఫ్లిప్కార్ట్ లో టూ డేస్ కి వస్తుందండి లేదా వన్ డే క మింత్రా ఫ్లిప్కార్ట్ తోఆ జీవలో వన్ వీక్ వక్ అవుతుంది మీషో లోనూ వన్ వీక్ అయితుంది
ఆహా వన్ వీక్ పడుతుందండి
అవును
ఆహా
ఇక్కడ సిటీలో అయితే వన్ వీక్ అవుతుంది ఊరు సైడ్ అయితే ఇంకో టెన్ డేస్ చూపిన సౌత్
ఓ అన్ని రోజులు పడుతుందండి మనకు అర్జెంట్ కావాలంటే అప్పుడు ఏం చేస్త త ఫాస్ట్
ఉంటుందే ఇది జపటో జప్టో యాప్ ఉంటుందండి
అవును అవున్లేండి
దాంట్లో టెన్ మినిట్స్ కి ఆర్డర్ ఉంటుందండి కానీ దాంట్లో ఎక్కువ రేట్ ఉంటుంది అప్పడుకే రావాలంటే
నాకు టైం కి వస్తుంది కాబట్టి ఎక్కువ రే ట్లు ఉంటాయిలేండి
ఇంకా మనం అర్జెంట్ గా ఏం పెట్టుకోమండి
అవునవునండి మంచి పద్ధతి ఆ అంతేనండి మనకు కావాలనుకున్నప్పుడు ఒక ఐదు రోజుల ముందరే బుక్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తాది అంతే అంతేలెండి సరే సరే అండి మీరు ఇచ్చిన ఈ సమాచ మీ చాల చాల ధన్యవాద
ధన్యవాదాలు